ఏండి
హలో
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి హలో
ఉమ్ భోజనం చేశారా
ఆ చేసామండి చేశానండి మీరు చేసారా
ఉమ్ చేసాను ఇంక ఈ రోజు ఏం వంటకం చేసుకున్నారు
ఈ రోజు మేము అన్నం పప్పు వడియలు ఇంక చిత్రాన్నం చేసామండి మీరు
మేము కూడా ఈరోజు అన్నం పప్పు చికెన్ చేపలు ఇవి చేసుకున్నామండి మీకు చేపల క కూర చేయడం వచ్చా
ఉహ్ వచ్చండి చేపలు
ఏమేం చేస్తుంటారు
చేపలను చేస్తానండి పప్పు చాపలు అయితే కారం ఉప్పు చింతపండు ఇంక ఇది ఆ ధనియా పౌడర్ ఇవి అన్నీ వేసి కొద్దిసేపు తరువాత పెట్టి కొద్దిసేపు మగ్గయిన తర్వాత అందులోకి చేపలు వేసి చేస్తామండి మీరు ఎలా చేస్తారు
మేము కూడా ఫస్ట్ చపల్ని మంచిగ శుభ్రపరిచి ఇంకా వాటికి ఉప్పు కారం ఆ నూనె చాప చపమచానా ఇవన్నీ వేసి మంచిగా వాటిని మ్యాగి అంటే కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టి అప్పుడు కూర చేసి అందులో చాపలు వేసి మంచిగ వేయించి అందులో చింత పులుసు వేసి ఇంకా ఉప్పు కారం వేసి తర్వాత మరిగించాక కొత్తిమీరాకు వేసి ఇంకా చేస్తాము మీరు ఎక్కువ నాన్ వెజ్ తింటారా అంటే మాంసాహారం తింటారా శాకాహారం తింటారా
మాంసాహారం తింటమండి మటను చికెన్ తింటామండి మీరు తింటారా అండి
అవును తింటామండి ఇంకా చికెన్ అయితే చాలా ఇష్టంగా తింటాము ఇంకా చికెన్ చేయడం కూడా చాలా ఉమ్ ఈజీగా చెయొచ్చు
హుహు
ఇంకా ఎగ్ అయినా చాలా ఈజీగా చేయొచ్చు మీరేం మాంసాహారంలో ఏ వంటకం బా చేస్తారు
ఉమ్ మాంసాహారంలో మేము చికెన్ బా చేస్తామండి కొ చికెన్ కొంచెం ఆయిల్ వేసి నూనె వేసి కొంచెం చికెన్ని కొంచెం మగ్గిన తర్వాత కారం ఉప్పు చికెన్ మసాలా గరం మసాలా ఉంటది కదండి అది వేసి మరి ఆ తర్వాత కొద్దిగ మగ్గిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత ఇంకా కొత్తిమీర కొంచం అలా వేస్తామండి మీరేదండి
ఆ ఇంకా ఉమ్ మేము కూడా చికెన్ని ఇంకా మంచిగ మసాలా చి ఉప్పు కారం పట్టించి ఫ్రిడ్జ్ లో కాసేప్ పెట్టి ఆ తర్వాత ఇంకా చికెన్ని మంచిగా ఫ్రై చేసి అందులో కొన్ని కొద్దిగా వాటర్ పోసి ఉప్పు కారం మసాలాలు ఇంకా కుడుక పొడి ఇవేసి చేస్త తమ్ ఇంకా స్వీట్ లో అయితే చాలా బాగా చేస్తానండి చ స్వీట్లు చాలా ఇష్టంగా తింటా మీరు తింటే రచ్చ స్వీట్స్
ఆ స్వీట్ తింటామండి నేను కూడా బాగా స్వీట్ అంటే బాదుష్ బాదుషా తింట జాంగ్రి మైసూర్ పాకు ఇంకా చాలానే చేస్తామండి రవ్వలడ్డు అంటా రవ్వలడ్డు అయితే మేం బాగా చేసుకుంటామండి రవ్వలడ్డయితే అది రవ్వ ఉంటది కదా అండి ఆ రవ్వను కొంచెం నెయ్యి వేసి వేయించుకొని ఆ తర్వాత కొన్ని పాలు ఉంటాయి కదాండి చక్కర కొంచెం మిక్సీకి వేసుకొని కొంచెం వేయిన తర్వాత ఇంకట్లే జీడిపప్పంట ఇంకా రెండు ద్రాక్ష ఉంటది కదండి అది కూడా కొంచెము నెయ్యిలో వేయించుకోవాలండి. ఆ తర్వాత పాలు కా కాగబెట్టిన పాలు కొంచం చల్లారిన తర్వాత అవి రెండు కలుపుకోవాలండి. అప్పుడు దానిన చిన్న ఉండల్లాగా చేసుకోవాలండ మీకు ఇష్టమైన స్వీట్ ఏదండి?
అవ్ ఉ నేను నాకు నచ్చిన స్వీట్ లో గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా గులాబ్ జామ్ అయితే చాలా ఇష్టంగా చాలా మంచిగా చేస్తూ ఉంటాను. ఇంకా సేమ్యా కూడ సేమియా పాయసం ఉంటది కదా అది కూడా చేస్తాము బాలుష ఇవన్నీ చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఇంకా గులబ్ జమ అయితే హ్మ్ ఇంకా బయట నుంచి షాప్ నుంచి ప్యాకెట్ తెచ్చుకొని ఇంకా వాటిని మంచి పాలతో కలిపి ఒక అర్ధగంట హ్మ్ మంచిగా పక్కకు పెట్టి అప్పుడు చిన్న చిన్న ఉండ్రాలు కట్టుకొని ఇంకా అవి మంచ నెయ్యిలో వేయించి అప్పుడు తీసి మంచి చె కర పానకం ఆ తీసుకొని అందులో ఇంచు గులాబ్ జములు వేసి ఇంకా అందులో మళ్ళీ మీదికెళ్ళి కొంచెం పాలు పోసి తీసుకుంటామండి అప్పుడు
అవునండి
ఇంకా సేమ్య ఆ మీకు బాదుష చేయడం వచ్చా?
హ్మ్ నాకు అంత ఐడియా లేదండి సేమయా పాయసం అయితే చేస్తానండి సేమియా పాయసం అయితే కొంచెం సేమ్యాలు నెయ్యిలో వేయించుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత హ్మ్ కొంచెం పాలు అలాగే చక్కెర ఇంకా బాదము, జీడిపప్పు ఆ కిస్మిస్ ఇలాంటివన్నీ కొంచెం నెయ్యిలో వేయించుకొని ఆ తర్వాత ఇంకా కోన్ నీళ్ వాటర్ పోసి చక్కెర వేసి ఇంకా ఇవి సెమియా వేస్తామండి అవి కొంచెం ఉడికిన తర్వాత పాలు వేసేసేయాలండి ఇంకా ఆ తర్వాత జీడిపప్పు ఇవన్నీ వేసేసుకొని ఇంకా యాలకులు ఇవన్నీ వేస్తామండి ఇంకా బాన్ అంతా రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుందండి సేమయా పాయసం మీరు తిన్నారా ఎప్పుడైనా?
అవునండి తిన్నాను నాగ్గుడా చాలా ఇష్ ష్టమండి చాలా ఇష్టంగా తింటాము సేమ్యా పాయసం ఇంకా క్యారెట్ తో చేస్తాం కదా హల్వా అది అయితే చాలా బాగా చేయడం వచ్చు మీరు చేశార ఎప్పుడైనా హల్వా
క్యారెట్ హల్వా నేను చేయలేదండి చాలా తక్కువ మీరు చేశారా అండి
క్యారేట్ అవును క్యారెట్ హల్వా మంచిగా తీసుకొని మంచి మంచిగా నీట్నెస్ ఉన్న క్యారెట్స్ తీసుకొని అవి ఇంకా మంచిగా సన్నం తురుముకొని మంచిగా వేయి నెయ్యిలో వేయించి వేయించిన తర్వాత ఇంకా అందులో షుగర్ ఒక చాలా ఆడ్ చేసుకోవాలి సరిపోడంతా షుగర్ చక్కర యాడ్ చేసిన తర్వాత పాలు పోసుకొని ఇంకా చాలాసేపు మరిగించి తింటే తర్వాత యాలకుల పొడి పైన వేసి తింటే చాలా బాగుంటదండి క్యారెట్ హల్వా మీరెప్పుడైనా ట్రై చేయండి
ఆ సరే అండి చేస్తాను ఖచ్చితంగా ఇంకా ఇలాంటి చాలా స్వీట్స్ అనేవి చాలా ఉంటాయండి మనకి తెలియనివి కూడా ఇంకా చాలా ఉంటాయండి కా కాజా అంటా ఇంకా చాలా రకరకాల వంటలన్నీ ఉంటాయండి పూతరేకులు తిన్నారా అండి
అవునండి మనం మాకు తెలియదన్ని అంటే మా సైడ్ పూతరేకులు అనేది ఎక్కువ చెయ్యరు నాకు ఎలా చేస్తారో తెలియదు అవి ఎలా ఉంటాయి కూడా అసలు కొంచెం కూడా అవగాహన లేదు
నాక్కూడా అంత అవగాహన లేదు కానీ బయట నుంచి లేదండి మేం చేయలేదు కానీ బయట నుంచి తీర్చుకొని తి తిన్నానండి బాగుంటాయండి అవి
అవునా
అవునండి
బాగుంటాయా ఇంక పేపర్ లాగా ఉంటాయి కదా
ఆ అవునండి అవే
ఇంకా ఫోన్ లో బయట చూడడం వినడం తప్ప ఎప్పుడు తినలే
అవునండి నేను ఒకసారి తిన్నానండి చాలా బాగుంటాయండి
తమరం మళ్ళి ఉమ్ ఓక్ ఓకే అండి మరి మళ్ళీ కలుద్దాం
ఆ సరే అండి స